ఏం చేస్తున్రూ
మీరేం చేస్తున్నారు
ఎం లేదు క్లాస్ వింటున్నా వేరే కుండా
ఉహు అవునా
ఆవును
తిన్నారా
ఆ తిన్న
ఎం కర్రీ
హలో
ఒక నిమిషం ఆగు గన్ని
హలో హలో
హలో
చెప్పండి
వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఏం చేస్తున్నార్
ఏం చేయట్లేదు కాలీగా బయట కూర్చు చ్చన్న
అట్లెంలేదు
ఆ
తిన్నారా?
తిన్నం తిన్నం మీరు తిన్నార?
అ తిన్నను
మీరు బాగా అ కోపస్తులు అనుకుంటా
ఆ
అ
అవును అందులో పోబెడుతు ఉంటాను ఉమ్
ఎందుకని
నాకు అది రాదు
ఆ
నా పోది రీజన్ లేకుండా పోబడుత ఉంటాను రీజన్ ఉన్నారు పోబెడు ఉంట రైస్ ఉంటాను మళ్ళీ కొడుతూ ఉంటాను ఒక పిచ్చిదాన్ని నేను
ఉమ్
కాది ప అ
ఎప్పుడు అంత కోపం ఉండకూడదండి
ఏం పర్లేదు నాకోపం నా నష్టం కాబట్టి ఏం పర్లేదు ఒకళ్ళు చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను అలానే ఉంటాను.
ఉమ్ ఎవరు ఏమి చెప్ చెప్పట్లేదు మీరు దీన్ని గొడవలాగా చేూసుకోకండి
ను నేను అలానే ఉంటాను అంటున్నాను మీర్
ట్లేదదే అంటున్నాను నేను
అరే చప్పినా చెప్పచ్చను నేను ఎవరి మాట వినను. నేను చెప్తున్నాను మీతో, మీరు ఎందుకున్నారు నీతో చెప్పట్లే అలా ఇలా ఎందుకు అంటున్నారు
ఉమ్
మీకు రోజు క్లాసులో ఏం ఏం టాపిక్ చెప్తారెంటి
ఉజు నష్ణ ఉ
ఆ
చెప్పారు కొన్నీ
చెప్పారు
ఉమ్
ఐతే క్లాస్ విన్లేద
విన్నాం విన్నాం క్లాస్ టాపిక్ చెప్తే వినండి టైం ఏంది
ఉండేదాన్ని కొన్నిసార్లె అందుకే మాట్లాడతలేదు సర్లే మీకే హీరో ఏ హీరో అంటె ఇష్టం
ఎందుకు నేను మాట్లాడుతుంటే మీరంతా సర్లేండి సర్లేండి అంటున్నారు
నీకే హీరో హీరో అంటే ఇష్టమని అడుగుతున్నా వునా ఏ మూవీ చూస్తుంటావ్ ఏ హీరో ఎక్కువ వాళ్ళ ఎందుకు ఆ హీరో అంటేనే ఏందుకు ఏదో ఒక రీజన్ ఉంటుంది
ఉమ్
అ
మాకు ఆ మ్మ్ అ ది చాలా ఇష్టం ఎందుకం మ అన్నీ లాగా ఉంటడు అని ఇష్టం
ఉమ్
చూడని
అది హీరోయిన్ నాకెవరూ ఇష్టం ఉండదు
మీరు ఏం చేస్తారా అండి
హీరో ఎందుకంటే మా అన్నయలాగాంటారని ఇష్టం
హీరోయిన్స్ యి
మీ వాయిస్ వినపడట్లేదండి సరి
త్రీ మూవీస్ ఏమైనా చూస్తారా అని అడుగుతున్నాను
హిందీ మూవీస్ చూడం మీరు చూస్తారా
ఊ అవునా జి
హలో మీరు చూస్తారా
ఆహ్
ఆ ఎలాంటి సాంగ్స్ వింటారు అని అడుగుతున్నా తినడు
తెలుగు సాంగ్స్ క్రిస్టియన్ సాంగ్స్ వింటా
స్టోరీ మీకు తెలిసిన ఏమనా సి స్టోరీ చెప్పోచ్చు కదా అని అడుగుతున్నా
మీకేమి తెలీదు దా
మాకేం తెలీదు మేమేం అంతగా ఇంట్రెస్ట్ చూయించం
ఆ
దేనిపైన ఇంట్రెస్ట్ అంత చూపించను అని అంటున్నా
ఎందుకు కొపడు తున్నారు మీరు
కోపమేమి లేదు నా మాట్లే అంతా అని
అ
ఓకే మాకు ఇవాళ క్లాసెస్ జరిగినాయిలే కాని మొత్తం త్తం ఒకటే టాపిక్
ఎం టాపిక్
ఆ విఎల్ఎస్ఏ అని
వి ఎల్ ఎస్ ఐ
ఆ
వి ఎల్ ఎస్ ఐ టెక్నాలజీ
మాకు విఎల్ఎస్ఐ ఉండిద్ది సీమోస్ విఎల్ఎస్ఐ
దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్న నేను
వెరీ లార్జ్ స్కేల్ వెరీ లార్జ్ స్కేల్
సీమస్ అంటే
సీమోస్ అంటే తెలీదండి నాకు
ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటున్నారు. దాని హెడ్డింగ్ ఏంటిఅసలు
ఇంకా ఎల్లనండి.
ఉమ్
ఉమ్ అర్ధం కాలేదు మీ వాయిస్
వన్డే బాటింగ్ చేస్తారా మీరు వన్డే బాటింగ్ చేస్తారా ఎక్సమ్ ముందు వారండుల
వన్ డే బ్యాటింగ్ అని లేదు నె క్లాసులకు సరిగ్గావేళ్లను ఈ టూ ఒక టూ త్రీ మంత్స్ ఇంటికాడే ఉన్నాను నేను
ఇంకా ఏమ్ సబ్జక్ట్స్ ఉంటాయి మీకు
మాకా డి ఐ పి మొబైల్ నెట్వర్కింగ్
ఉమ్ మొబైల్
మొబైల్ నెట్వర్కింగ్
ఆ దాంట్ల ఎ దేని గురించి ఉంటది. ఫస్ట్ యూనిట్ ఉంటదా చెప్పండి కొంచం
క్లాసులకి ఎళ్ళలేదండి
అవునా తయారయ్యాను ఇంకేం సబ్జెక్ట్స్ ఉంటాయి.
అర్ధం కాలేదు.
ఇంకా ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ గురించి డీప్గా తెలుసు
నాకూ ఓ ఎండైడ్ సిస్టమ్స్ చదువుకోవాలండి మక్ కెమ్డైడ్ సిస్టమ్స్ గుడుంది
మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదండి మీకు పరిలలు. ఆహ్ ఇప్పుడు. వాట్లాలో ఏ సబ్జెక్ట్. నిజమా నేను అంటున్నాను. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం మీకు అని అడుగుతున్నాను.
నాకు ఈసిఎ.
పునే ఈసి. ఈసిఏ అంటే ఏంటి దాని ఫుల్ఫాం ఏంటి అని అడుగు తనకిస్.
ఎలెక్ట్రికల్ సర్క్యూట్ అనాలసిస్.
దాంట్లో దేని గురించి ఉంటది.
ఎలక్ట్రిక్ గురించి కనెక్షన్స్ ఎటు నుంచి ఎటు ఇవ్వాలి. హలో
దాని మాపున్నా అడిగాను. దాని గురించి ఇక్కడనే ఉంటా. ఆహ్.
ఆహ్ మనం ఎట్లా ఏం చెయ్యాలి అనాన్ని ఉంటాయి దాంట్లో. సర్క్యూట్స్ ఎలా డిజైన్ చేయ్యాలి. హేయ్. ఎలా కనెక్షన్స్. ఇవ్వాలి అని ఉండిద్ది. మీరే బ్రాంచు ఇంతకి.
మేలో ఉద్దాలి. సీనియర్ కాబట్టి. తింటున్నారు ఏం చేస్తున్నారు.
ఏం చేస్తున్నా ఏం చేయట్లేదు మీరేం చేస్తున్నారు.
మీకు హాస్టల్ లో స్నేహితులు ఉన్.
పెట్టర్ మా మాకు. మీకు పొలిటిక్స్ అంటే ఇష్టమా.
చెప్పండి అంది ఏందో. నేను దేన్ని ఎక్కువగా పైసల్ తీసుకోను. అంతే తిన్నారా ఆపండి.
మీరు పొలిటిక్ చూడ్ రా
ఏం చూ ల మేము
ఎందుకని? మీరు టూ మొబైల్స్ యూజ్ చేస్తారా?
ఏదొ ఉన్నా అంటే ఇలా ఉన్నా అంతె ఇగ
ఓహో మీరు టూ మొబైల్స్ యూజ్ చేస్తారా
ఆ
హలో
నావో ఒక ఉంటేనే ఏం చూడలే ఇంకా రెండు చూసి ఏం చూస్తాను
ఇప్పుడు ఒక ఫోన్ లో అయితే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా!
ఆ మో మొబైల్ ఫోన్ ఎత్కొనే బదులు ఏదో ఐ ఫోన్ కొని
ఉహు అసలు మీకు ఫోన్లు మాట్లాడెకయినా అండి మీ వాయిస్ సరిగ్గినపడట్లేద
హలో
ఓ హలో హలో హలో హలో